ఆ ఏం చేస్తున్నవ్
ఆ ఖాళీగనే ఉన్నాను. చెప్పు
మ్ ఏం లేదు ఊరికే చూస్తున్నా వట్టిగనే టీవీ చూస్తున్నా బోర్ కొడుతుందని ఫోన్ చేసిన
నేన ఈ ఆన్లైన్ యాప్లో బట్టల్ చూత్తన్న ఆషాడం వత్తాన్ కదా దానికోసం ఏమన్న కొత్త డ్రెస్ తీస్కుందాం అని
ఆ సరే చూసుకోండి కాని నేను ఒకటి అడగాల్నాని అనుకున్నా
ఆ అడుగన్నేయింటో
ఆ అంటే మీ దృష్టిలో ఆనందం అంటే ఏంటదని మీరు అనుకుంటున్నారు
ఆనందమా ఏముంది ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడమే ఆనందం అంతే ఇంకా కావాలని కోరుకోకుండా ఉన్న హ్యాపీగా ఈ డే గడిసిపోతే చాలు
ఆ అంతేనా అట్లా కాదు హ్యాపీ అంటే మీరు హ్యాపీ ఉండడం హ్యాపీ అంటున్నారు అట్లా కాదు ఏది నిజం మన సంతోషాన్ని ఇస్తుంది మనక అని అడుగుతున్నాం
ఏది అంటే అంతగా నేను ఎప్పుడు ఆలోచించలే అండి ఏమో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి
ప్పడం వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం మన అందరిక నచ్చిన వంటలు చేసుకని తినడం ఇదొ ఒక నిజమైన ఆనందం నాకు అనిపిస్తుది
ఆ నిజమేనండి అడ కుటుంబంతో టైం స్పెండ్ చేయడం చాలా బావుంటది
ఆ అట్లా మీకేమ మీ దృష్టిలో ఆనందం అంటే ఎంటి దన్ నేను అడుగుతున్నా
ఆ పర్టికులర్గా ఇది అదే ఏమి ఉండదండి ఎట్టున్న హ్యాపీగానే ఉంటుంది
ఆలోచించడానికి కొంచెం ట్రై చేయండి
అ
చెప్పండి పర్లేదు సార్లే
ఏ ఏముంటాయి అంతే గదా ఫ్యామిలీ తోటి మంచిది జె ఉండడం టీ చూడ్డం ఇంతే
ఉమ్ నా దృష్టిలో ఆనందం అంటే ఇప్పుడు ఇంట్లోనే ఉండకుండా బయటికి క వెళ్లి చాలా ప్రదేశలు చూడం మన గుళ్లను సందర్శించడం జ్యోతిర్లింగాలుయిైన పెద్ద పెద్ద గుళ్ళలను సందర్శించడం అది కూడా ఒక రకమైన ఆనందం అన్నట్టు
ఆ నిజేండి గుడిలోకి వెళితే ఇంకా బాగా ప్రశాంతంగా ఉంటది బావుంటది మీరు చెప్ డిజబల్
అన్ని నేను జెప్పిన నిజమే గాదండి మీకు కూడా ఇ ఉంటాయి కద
ఆ ఇట్లు సడన్ గా అంటే క్ పర్టికులర్గా ఆనందాలంటే ే ఏ ఉండవు అంతే తిరగడం ఇంట్లో ఉండడం అప్పుడప్పుడు చదువుకోవడం పాట తినడం ఇవన్నీ ఆనందాలే
అవునా నాకైతే ఇంకొక ఆనందం ఏందంటే ఇప్పుడు ఫ్యామిలీ అందరినీ కలిసి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసి అలా అగే సాయంత్రం కాసేపు ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని ఇంటికి వస్తే అది కూడా ఒక రకమైన ఆనందం అ
ఉమ్ నిజమేనండి నాకు ఇట్లా ఆనందం అని అంటే గుర్తొచ్చింది ఏంటంటే మేము మా ఇంట్లో వాళ్ళ అందరం కలిసి నార్మల్ గా ఒక దేవం దగ్గరికి వెళ్తాము అప్పుడు బా బాగా హ్యాపీగా ఉంటది నాకు మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం నేను దానికోసం వెయిట్ చేస్తాను పర్టికులర్ గా
ఉమ్ పర్టిక్యలర్ అనేది మీకు అసలు పర్టికలర్ పర్టిక్యులర్ ఏంటో నాకు తెలిైతే అని ఆ అంటే ఏం చేస్తారు అక్కడ వెళ్ళి రోజు ఎలా గడుస్తుంది అక్కడ
ఆ అంటే ఉదయాన్నే స్టార్ట్ అవుతాము. ఆ తొమ్మిది ఆ టైం కల్ అలా ఇంట్లో నుంచి బయల్దేరి అక్కడికెళ్ళే సరికల్లా ఒక గంట పడ్తది. పదున్నర పదట్ల అవుతది. ఎళ్ళి అక్కడ అమ్మవారు ఉంటారు అమ్మవారు బోనం బోసి ఆ సమర్పించి అక్కడ చికెన్ కోడిన్ కోస్కొని అండుకొని తిని అక్కడ పార్క్ ఉంటది పార్క్లో ఎంజాయ్ చేసి వస్తాం.
ఆ చాలా బాగుందండి అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు ఒక రోజున అంటే కుటుంబం అంతా కల్సి వెల్ వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వస్తారా?
ఆ అవునండి ప్రతి సంవత్సరం ఏదన్న ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళి వస్తా అంటే ప్రతి సంవత్సరం ఎళ్ళాలిగ దాన్ని ఎల్లో
ఆ అంటే ఎందుకండి అలా ప్రతి ప్రతి సంవత్సరం ఎళ్ళాలని ఏమైనా మొక్కున్నారా లేకపోతే మీరే అనుకొని ఎళ్తున్నారా ఊరికే
ఆ అంటే మా అమ్మ మొక్కుకుందంట నార్మల్గా మా ఒక అక్క ఉండేది మా ఏమంటరు మేం నలుగురం మా మూడో అక్క ఉండేది. ఆ మూడో అక్కా నార్మల్గా అటేటో ఎళ్ళినప్పుడు మొక్కుకున్నారంట.
ఆ అంటే ఎందుకని ఏం ప్రమాదాలు జరగొద్దు. సురక్షితంగా వాళ్ళ గమ్యం అనేసి మొక్కుకున్నారా?
అంటే ఇగ కొంచం ఆ ఏరియా అద్ అట్లుంటదట అందు కోసం మా అమ్మ భయపడి మొక్కుకుంది. మంచిగత్తే ప్రతి సంవత్సరం అత్తం అన్ మొక్కుకుంది. ఇగ అద్ అట్లనే కంటిన్యూ అయితాంది.
మ్ చాలా మంచి విషయం లేం దేవున్ దయ సందర్శించుకున్నట్టుంటది మీరు కుటుంబం అంతా క కల్సి ఒక్సార్ బైటికెళ్ళి అలా సరదాగా గడిపినట్టు గుడా ఉంటది.
నిజమే అండి. సంవత్సరం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా గుడా ఆ ఒక్కరోజు మాత్రం అందరం కల్సి మంచిగ ఎంజాయ్ చేస్తాం.
మ్ మరి ఇంకేమైన జరుగు తే ఇట్లా మీ దగ్గర పండుగలైనా మీకు ఏ ఏ దైవాల్ ఉంటయి కదా
ఆ ఇంకా అంటే ప్రతి సంవత్స రము ఆ అంతే ఈ మల్లన్నా స్వామి అనే ఒకరు ఉంటారు ఆ దేవునికి చేస్కుంటాం మేము బోనం పోస్కుంటాం ఆ దేవునికి గుడా
ప్రతి సంవత్సరం ఉంటాదా అండి ఇది
ఆ ప్రతి ప్రతి సంవత్సరం ఉంటది. మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒక్సారి పట్నాలు అనేస్
ఆ అవునవును విన్నాను నేన్ గుడా తెల్సు నా మాతో గుడా పోతే గదా తెస్సు నాక్ గుడా మీర్ నాక్ తెల్వనట్టు ఏం చెప్పకండి. ప్రతి సంవత్సరం మల్లన్న బోనాలు, ఐదు సంవత్సరాలకోసారి పట్నాలు ఉంటద్ అంతే గదా
ఆ అంతే అండి ఇంక పట్నం ఉన్నప్పుడైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ ఉంటది. బోనాల కన్నా
మ్ అంటే ఒగ్గు వాళ్ళు వచ్చి కథాల్ చెప్తరు అదే కదా దాన్ గురించే కదా చెప్తున్నారు మీరు
ఆ అదేనండి. అంటే జస్ట్ నార్మల్గా చూసారా మీకు లేదా అది
ఆ లేదులే నేన్ చూస్తాను యూట్యూబ్లో అందులో ఇందులో పెడుతూ ఉంటారు కదా అందులో చూసి తెలుసుకున్నా అంతే మీర్ చెప్తుంటే సడన్గా గుర్తొచ్చింది.
ఆ హా మాకైతే మేం డైరెక్ట్గా చూస్తాం మంచిగ ఐదు సంవత్సరాల అది ఎప్పుడోత్తాదా అని
బంధువులలో మీకు కొంతమంది బంధువులు ఇష్టం ఉంటారు కొంతమంది ఇష్టం ఉండరు అట్లా ఎందుకు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఒపీనియన్ వస్తది అని మీరు అనుకుంటారు
ఆ అంటే వాళ్ళు మనతో ఉండే దాన్ని బట్టి వాళ్ళ మీద ఒపీనియన్ అనేది వస్తు కదండి వాళ్ళు మనతో మంచిగా ఉంటే మంచిగానే ఉ మనం కూడా వాళ్ళతో మంచిగానే ఉంటాము లేదు ఏదైనా తేడా అం
అంట ఇప్పుడు కొంతమంది అంటే మనకు తెలవదు కదండి మనతో బానే ఉంటారు బట్ వాళ్ళు మళ్ళ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి మీ గురించి మాట్లాడుకుంటారు రావచ్చు కదా
ఆ అంటే ఉన్నారులే అండి అలా గుడా దాట్లో కానీ ఇగఏం చే ేమో వాళ్ళు మనతో అయితే ఉంటున్నారుగా అన్నట్గా మనం గుడా పోవడమే అంతే
ఉమ్ అంతేలేండి మనం మనతో పాటు మంచి ఉంటే జాలు వేరే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనక్స్ సంబంధం లేని విషయం అనుకోండి
హమ్ అంతే గదండి ఇప్పుడు బయట వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనకి సంబంధం లేదు గదా మనతో ఉన్నప్పుోడు ఓకే
వాళ్ళతో ఏ మాట్లాడుతున్నారు అది తెలుసుకోవాలన్నా వీలు పడదు కదా
కానీ అదేంట ఒ మా చుట్టాలు ఎవరైనా మా గురించి చెప్తే మాకు మాత్రమం తెలుస్తందండి మాకు వస్తేయి అని ఎవరేం చెప్పారు అనేది మాత్రం చెప్తారు
ఉమ్ పల్లెటూర్లలో ఉన్న గొప్పతనం కాద అండి మనం పెద్ద న్యూస్ రిపోర్టర్లు అవసరం ఉండరు
ఆ నిజమేనండి నార్మల్గా ఏమంటాది ఈ సిసి కెమరాల అవన్నీ ఉంటాయి కదా ఊర్లా అయితే లేదండి
మ్ అంతే మనుషులే సీసి కెమెరా లాగా అన్ని గమనిస్తూ ఉంటారు అన్ని పక్కిట్లో వాళ్ళకి అత్ర ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా
అప్డేట్లు ఉండి అన్నీ అందిస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా
ఉమ్ ఇంకా అండి మరి
ఇంకా ఏముందండి మీకు అంటే పండగల్ గిట్ల ఏముండవ టే ఇందక బోనాలు అవన్నాం కదా జస్ట్ చూస్తామ అన్నారు
మాకంటే ఏముంది అందరు జెప్పుకునే పండుగల ఎ సంక్రాంతి అయినా దసరా అయనా అందరు జరుపుకునే పండుగలు జరుపుకుంటాం మీతో మాట్లాడుతూనే ఉన్నాను మా నాన్నగారు ఫోన్ చేశారు
ఆ అవునా
మ్
ఉ
మాట్లాడాలి మీతో మీతో మాట్లాడం అయిపోయాక చేస్తానులేండి
ఆ అదగే
మ్ దసరా అందరు చేసుకుంటారు దసరా మేము చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం అ దీపావళి ఇలాంటివి చేసుకుంటాం
దసరా పండగ వస్తాయి ఇంటి ముందు ముగ్గులు హరిదాసపు లు ఇవన్నీ బావుంటాయి కదా
మ్ చాలా పావుంటాయండి పండగ అంటే ఏ పండుగ అని అది ఎం ఉండదు పండగ వా వాతావరణం వేరు ఆ రోజు ఇల్ల అంతా తోట్ చేస్కోని ఇంట్లో వాళ్ళందర్ తల స్నానాల్ చేసి దేవున్ దగ్గర పూజ చేసుకొని పిండి వంటల్ చేస్కోడం అదొక రకమైన ఆనందం.
నిజమేనండి బాగుంటాది మళ్ళీ అప్పుడు చుట్టాల్ గుడా అంటే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ గుడా వస్తారు గదా
నిజమేనండి.
హ్ ముగ్గులేస్కుంటరా అండి అప్పాల్ చేసుకుంటరా సంక్రాంతికి మీరు
అవునండి నిజమేనండి.
మేం గుడా చేస్కుంటం అండి సంక్రాంతి జంతికలు, స్వీట్స్ అవన్నీ చేసుకుంటాం.
మ్ మేం కూడా చేస్కుంటామండి సకినాలు, గారెలు అలా ఏమన్నా పిండి వంటల్ చేసుకుంటం.
గా ఉగాది అలాంటివి ఏం చేస్కోరా ఉగాది ఎప్పుడా ఉగాది పచ్చడి అలాంటివి చేసుకుంటారా లేదా
మ్ అదే ఎవరింట్లోనైనా ఉండే సాధారణమైన విషయం కదా దాన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు కని నేన్ చెప్పట్లేద్ అంతే
అవునా అంటే నార్మల్గా మా ఇంట్లో అయితే ఒకప్పుడు చేసుకోపోదు ఉగాది పచ్చడి అవంట ఏంటో గుడ తెలీదు కనీ ఈ మధ్య అందరూ అంటున్నార్ అనేసి మొన్న మా అక్క ట్రై చేశారు.
బాగుందా మరి నచ్చిందా మీకు?
ఆ బాగ చేసింది నచ్చింది.
అంటే అది ఎందుకు అంటే దానిక్ కూడా ఒక రీజన్ ఉంది. షడ్రుచులు అంటే మన జీవితంలో కూడా అన్ని రకాల అన్ అనుభూతులు ఉండాలనే ఉద్దేశంతోని దాన్ స్టార్ట్ చేసారు.
ఆ నిజమే అందులో ఉండే ఆ పులు పు అవన్నీ మన జీవితంలో ఉండాలనే గదా దాన్ కోసమేనా అయితే
ఆ అందుకే అండి.
ఆ అంటే నాకు పచ్చడ తినడం ఒకటే తెల్సు అది ఏంటిది ఏందనేది నాకేం తెలీదు ఇప్పుడు మీర్ చెప్తే తెల్సుకున్నాను.
ఆ ప్రతిదానికి కారణం తెలుసుకుంటే ఇంకా మంచిది కదా
ఆ నిజమేనండి అలా తెస్కోవాలి కనీ అన్ని చెప్పే వాళ్ళు ఉండరు కదండి. ఇప్పుడు దీన్ గురించి అయితే మీరు చెప్పారు ఇంకేదన్నా ఉంటే ఇం కెవరో ఒకరు చెప్తారు అట్లా తెలుసుకుంటూ పోవడమే
మ్ సరేలేండి మరి తర్వాత మాట్లాడుకుందాం.
ఆ సరే అండి.